ఒకే ఫ్రెండ్
మా క్లాస్ లో ఉంటారు కదా నీ ఫ్రెండ్స్
యా మాట్లాడట్లేదు వాళ్ళు
ఎందుకు అబద్ద్దాలు లేరు అయినా ఈ రోజు ఈ రోజు మీరు కొట్టుకుంటారు రేపు మళ్ళా కలిసి పోతారుో
ఆ జీవ అంచితు నవ నువవు వయ్ ఏను కూట్ల వాళ్ళు అనుకున్నా
అయ్యమ్మా కాదు కాదు మీ జీవన్ వల్లనే చెప్తున్నా
మూవిీస్ వెళ్ల మేమ్ మార్చ్ పతామనంట
ఆహా
నువూ వెళ్ళలే దూరంజర కంత
నాలుగు గంటలు సినిమా అంటా ఎవరైనా చూస్తాడా నాలుగు గంటలో
వెద అంతల్
ఏ సినిమా ఉంది అదేదో యూత్ సినిమా ఉంది
సెకంండ్ ఆఫ్ కిలో
ఆ సెకెండ్ హాఫ్ ఆ నల్ వంతలు సెకెండ్ హాఫ్ పోవాల నాలుగు వందలు అంటరా టికెట్ ఉమ్ హా కన్ఫర్ట్ సినిమా అయింది చూడ్డం అప్పుడు ఓటీలో ఆల్రెడీ వదులుతారు కదా మూవీ రూల్స్
హమ్
దానిలో చూసుకోవచ్చు ఇంకా
అంతే కానీ అక్కడ చూసే క్రేజ్ వేరే ఇక్కడ చూసే క్రేజ్ వేరే కానీ నువ్వు నేను ఒకక్కసారి ఒక్క థియేటర్ కి వెళ్ళం కానీ తెలీదు నువ్వు వచ్చావు నేను వచ్చాను
అదే పవన్ కళ్యాణ్ కదా ఉమ్ దాంట్లో నేను భారతి కూడా నేను భారతినే కలిసి వచ్చింది ఇక్కడికి
నాకు తెలీన తెలి తెలిదు మీరు వచ్చారని
హమ్ నువే మీ రిలేటివ్స్ రిలేటివ్స్
ఆ అవును ఎంజాయే చేయలేదు వాళ్ళు మామలుగా కూర్చొని ఉన్న అందరిది చూస్తున్నా ఉంటారు
ఆమ్ ఇంకే భోజ ఏం చేస్తుంది
ఆమె రూమ్ లో ఉందిగా
ఇందాక నువ్వు వచ్చావని చెప్పింది
కాఫీ తాగడానికి వచ్చేసాను నేను రూమ్ కి
ఆహ
ఆమ్
నువ్వు ఒకటే చేసుకున్నావా
ఉమ చేసి
ఉమ్ హా
నాకంత సరిగా రాదు కొంచెం కొంచెం వచ్చూ
హ
నాకు అంత సరిగా రాదు ఓకే ఓకేగా వచ్చు ఒకసారి చూసుకుంటే వ చేస్తేస్తా
ఆమ్ రూమ్మేట్ అమ్మా తెలుగు అమ్మయా కన్నడ అమ్మాయా
ఒక్కరు కన్నడ ఒక్కరు తెలుగు
హమ్ హా ట్రిబుల్ షేరింగ్
హ నువ్వు డబల్లా
ఆ డబుల్ షేర్ యే టెన్ థౌజండ్
బబ నకు తజీ
ఉ పీజీ అంత బాగుంటా ది
నెక్స్ట్ ఇయర్ మల్లా మళ్ళీ పి జి యేన నువ్వు.
హ్మ ఇదే ఉంటానేమో మేబీ ఎందుకంటే ఇక్కడే కంఫర్ట్ అయిపోయింది ఇంకా
హుహ్ రూమెట్ తెలుగునా
ఆ తెలుగే తెలుగు కాకుండా ఇంకా వేరేయ్ కానీ ఎవరనమన్నా బావుంటది. ఈ పిల్లతో తెలుగు తెలుగు పడితే బా ఏదో మొకాలు చూపించు కోలేకా ఆలకు పోతే కొంతమంది బాగా కలిసి పోయినారు. ఎం ఎంసిఏ కానీ మన ఏజే.
ఆమ్
మన కాలేజ్ లో చదివింది ఫస్ట్ ఇయర్ కూడా ఐ మీన్ ఆ గ్రాడ్యుయేషన్ కూడా ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మన దాంట్లోనే. ఈ కాలేజీ లో ఒక్కసారి చదవడమే గగనం అంటే ఆ రెండోసారి కూడా ఈ కాలేజ్ వచ్చింది చదుకోవడానికి అది హైలెట్. ఉమ్
మాట్లాడుతుందా బాగా.
మాట్లాడదు గమ్మన ఉంటుంది సైలెంట్గా ఉం టుంది మనం గాని ఇప్పుడు ఎన్ ఫోన్ మాట్లాడు తున్నాను కదా ఈ ఫోన్ మాట్లాడేది ఆపిల్ల వినింది అనుకో కొంచం మెల్లిగా గా మాట్లాడతావా కొంచెం ఒకటి వెళ్ళి మాట్లాడతావ అంటే నాకు చిరాకేసుద్ది. ఓసారి తిట్టేసిన అట్లే ఇంగా అప్పటి నుంచి మాటల్లేవు ఏమంటే ఏమని మాట్లాడుతది.
ఏమని చెప్పినవు ఇప్పుడు చెప్పేదా రూమ్ంలో
లేదు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బయటికి పోయింది.
ఆహా బాయ్ఫ్రెండ్ ఉన్నాడ. చెప్పిందా బాయ్ఫ్రెండ్ ఉండని.
చెప్పింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి లిక్కర్ షాప్ ఉంది.
ఏం షాపు?
లిక్కర్ షాపు.
అంటే
లిక్కర్ రా మందు మద్యం మద్యం హ్మ్ లిక్కర్ షాప్ ఉంది వాళ్ళు మార్వాడీస్ అంటా.
హుహ్ రిచ్ అయితే.
హ్మ్
నీకు ఇస్తుందా అప్పుడు డప్పుడు.
నాకేందుకు ఇస్తుంది రా. అడుగ అడుగుతే అడుగుతే ఏమంటుందో లే
హుమ్ ముందు ఇక్కడే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ కాలేజ్ లోనే చదివాడంట, ఇక్కడ తాడిపత్రి దంభిర్ బిర్యానీ అని పెట్టిన్నారంటా
ఆహా ఫ్రీ నా డిస్కౌంట్ ఆ
డిస్కౌంట్ కాదు ఫ్రీగా తినేసి వస్తాదంటా.
ఆహా
అదే ఏమనీ దం ంటే నువ్వు ఫస్ట్ ఇయర్ లో పరిచయం అయి ఉంటే బాగ పోయి తినేసిండచ్చు ఫ్రీగా ఇప్పుడు ఆ షాప్ ఎత్తేసారు ఆ షాప్ ఎత్తేసారు ఇక్కడ ఉండేది వాళ్ళు.
ఆహా ఇక్కడ చదివి బిర్యానీ షాప్ పెట్టారా.
ఆ రాజనుకుంటేలో.
ఆ
ఇక్కడ ఇక్కడ రా ముందు ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పిల్ వండా ఉంది కదా అనంతపూర్ పెనుగొండ అవంతా అక్కడ లిక్కర్ షాప్ పెట్టారంట ఇప్పుడు పోయింది ఇంకా రేపు వస్తుందో లేకపోతే టెన్ కి వస్తుందో తెలీదు
ఎంత కేజీ పిజి
అర్ధం కాల
పీజీ ఎప్పుడు క్లోజ్ చేస్తారు నైన్ థర్టీ టెన్
టెన్ తర్టీ
ఓహో
మీకు
నైన్ థర్టీ. అంటే పర్మిషన్ తీసుకోవచ్చ అనుకో ఒకవేళ లేటుగా వస్తే
ఆహా బాగా టైం పాస్ అవుతుంది కదా నీకు కూడా ఆడా బోర్ కొట్ ఏం బోర్ కొతే ఫౌజీ వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఉ ఇక్కడంటే నేను ఒక్కటే ఉండాల కానీ ఏమంటే నాకు అంత దూరం వచ్చానం టే ఏదో ఔట్స్కట్స్ లో ఉన్న ఫీలింగ్ వస్తది నాకు అట్లా ఇష్టం ఉండదు
అవును నువ్వు ఎక్కువ దూరం అయిపోయావు కానీ అక్కడ బాగానే ఉంటుంది రాజను కుండలో ఫ్రెండ్స్ దొరకాల అంటే నీకు
ఆ ఆమ్మో ఒద్దు ఫ్రెండ్స్ ఏ వద్దు స్వామి
ఏ ఫ్రెష్ హ
ఓహో వద్దు మళ్ళీ ఒక లోజ్ గా పెట్టుకొని అన్ అంటే ఏదన్నా ఒక మాట అంటే మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ అవన్నీ జరగడానికంటే ఇంతలో వరకు ఉంటామో అంతవరకు ఉంటే బాగుంటంది ఆ ట్రస్ట్ ఇష్యూస్
మొద్దు
మధు వీళ్లు అందరూ ఓకే మధు య ఈడుగో వస్తుంది అప్పుడు మాలాభిషేకరం రమ్మంటేనే రాదు
వాళ్ళ ఇంటి దగ్గరేనా అది
ఏది
మాలాభిషే
ఏ ఏ అప్పులుకి ఎం అడిగినా మా మమ్మీ పంపిదు ఇది ఫస్ట్ ఒప్పుకుంటుంది వస్తాను వస్తాను వస్తాను అంటుంది లాస్ట్
వాళ్ళంట్లో పంపియకపోతే ఎలా వస్తుంది పాపం మేము ఏమైనా పీజీలో ఉన్నాం అది అబద్ధం చెప్పి రావచ్చు
అబద్ధం ఎందుకున్నా ఆ పిల్ల ఏమన్నా అబ్బాయిని కలవడం పోతందా నాన్నే కదా కలుస్తుంది
ఓ అలాగా అలా కూడా అలా వచేరా నువ్ అడుగు కాల్ చేసి వాళ్ళ మమ్మీ కి
ఒకసారి మైసూర్ వెళ్తాన్నాము కదా నేను భారతీ అమూల్య వాళ్ళు అందరము పాపమో మధుని గర్ మను ని మధుని కూడా పిలుచకురావాలని చెప్పి బాగా ట్రై చేశాం అనమాట
ఉ
ట్రై చేసినాము ఇంకా ఫోన్ చేసాం అనమాట ఇట్లా ఆంటీ అమ మూల్యా అడిగింది నేను అడుగుతాను అప్పుడు అంత క్లోస్ కానే కాదురా
ఉహు
ఒక చిన్న గొడవ వల్ల మేము ఎట్టయిపోయినాము తెలీదు వాడు బెస్ట్ ఫ్రెండ్ ఎట్టయిపోయినడు తెలిదరా మాకు అది కూడా ఎవరి వల్ల తెలుసా జోష్ణ వల్ల ఇదంతా వచ్చింది
ఎవరు ఎవరికి
అమూల్య కి
నీకు అమూల్య కు దూరమా
కాదు అంటే ముందు మామూల్య నేను. భారతి మధు బాగా క్లోజ్ గా ఉన్నారు కదా. మళ్ళ ఒకసారి ఏమైందంటే. అంటే ఈ పిల్ల జోత్స్న ఉంది కదా ల్యాబ్ లో ఉన్నాము. ల్యాబ్ లో ఏం చేసింది మేమందరం మా ప్లేస్ లో కూర్చుంటాం కదా వరుసగా నలుగురు. జోత్స్న వచ్చేసి కూర్చేసిందినమాట ఎవరి ప్లేస్ లో అమూల్య ప్లేస్ లో. సో మేము అందరం వదిలి కూర్చున్నాము మా ప్లేస్ లలో మేము ఉమ్. కూర్చున్నాము ఇంకా దానికి అలిగింది. అలిగితే ఆ పిల్ల ఎవరి మీద పడల్ గొడవ పడాలా జోత్స్న వాళ్ళ మీద కదా. జ్యోత్స్న వాళ్ళ మీద గొడవపడకుండా మమ్మల్ని తిడతా ఉంది మీరు చెప్ప్. ఓ లేరా ఇది అది ఇది అది అని తిడుతానే ఉండింది మేం గమ్మున అయిపోయినాం ఇందా మాది ఎం తప్పు లేదు మేము పోయి మా ప్లేస్ లో కూర్చున్నాం నీకు నీ ప్రాబ్లమ్ ఉంటే జోష్ణ కు నువ్ చెప్పు ఉండాలా అని ఆహ్ పుతువేం. అంటే మము మేము వస్తాం అటూ వైపు అంటే మీరేం రావద్దని మీరు అక్కడే కూర్చోండి అని కసురుకునింది. సరే మేము సైలెంట్ గా ఉన్నాము. ఆహ్ కట్ చేస్తే. టూ డేస్ అయినవి త్రీ డేస్ అయినవి ఆ పిల్ల మా గురించి తిట్టుకుంటోంది. ఏమో చేసుకున్నది మళ్ళ భారతీతో మాట్లాడుతంది నేను మదునే విలన్స్ అయిపోయినం. ఆహ్ ఇవన్నీ జరుగుతున్నాయి నేను సైలెంట్ గా ఉన్నా సైలెంట్ గా ఉన్నాము ఆహ్. ఎత్నిక్ డే వచ్చింది ఉమ్ ప్రణవ్ తో ఫోటో పెట్టి స్టోరీలో యారు యే అని పెట్టింది. నేను మధు యారయన్ ఫ్రెండ్ అని. మెన్నటి వరకు అన్న అన్న అనీ ఫ్రెండ్ కాదు బ్రదర్ బ్రదర్ అని చెప్పి ఆ రోజు ఫ్రెండ్ అని పోసిపెట్ తిట్టిది అనమాట ఇంకా మా పోయి. ఇది ఇట్లుందే సడన్ గా ఎట్లా మారిపోయింది. మాతో ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండి మేము. మాట్లాడకపోతే గమున అయిపోయింది ఇప్పుడేమో వడోచ్చి రెండొ రెండు రోజులు మాట్లాడితే ఫ్రెండ్ అయిపోయిందని అనుకున్నాం. అట్ అసలు అస ఎట్లా. ఫ్రెండ్ అయినాడంటే హారిక ఉంది కదా అమూల్య ఫ్రెండ్ ఆ అమ్మాయి భర్త.
బలోన్స్ అది ఇప్పుడు ఎప్పుడు జరిగి. ఇందుర అది ఈ సెమ్ లో.
ఈ సేమ్ లో కాదు అప్పడు నుంచే ఇదంతా ఉమ్ అప్పటి నుంచి ఇంతే.
ఉమ్ అంటే లాస్ట్ టైమ్ బర్త్డే కూడా వాడితోనే వెళ్ళింది బలూన్స్ గైతే. ఇది నాకే తెలిదే ఆహ్.
ఆ లాస్ట్ టైమ్ నేను చెప్పి
దానికి ఎయిడ్స్కునుంది తెల్సా పాప బలూన్స్ దొరకలేదు రా నన్ను తోడ్కెళ్. లోని వాడెక్కడి నుంచో మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి కొనిచ్చాడు ఈ పాపకి.
అమ్మో. రోజు ఇంకా ఆ రోజు నుంచి బయటికి తీసుకెళ్ళాలన్న. రోజు పొద్దున బయట వెళ్తారంట. సాయంత్రం బయట వెళ్తారంట.
అలా వదులుతారా.
ఆహ్ అంటే ఇంకా కాలేజ్ అని చెప్పి సెవెన్ కి బయలుదేరిన్నారు అనుకోస్ సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు బయట తిరుగుతారు. మళ్ళా ఈ సాయంత్రం ఫోర్ కి అయిపోతుంది ఫోర్ నుంచి సిక్స్ వరకు హాస్టల్ లో అలో చేస్తారు కాబట్టి.
చూసా స్కూటీలో వాళ్ళని.
ఆహ్ అట్లా తిరుగుతారు. అసలు పలకరిచడం కూడా మానేసింది ఈ మధ్య అయితే.
ఏమో కలిసిపోయారు వాళ్ళంతా.
ఉమ్.
ఉమ్.
అదే ఎట్లా అయితారో నాకు తెలిదు సడన్ సడన్గా సడన్ సడన్ గా.
సడన్ గా ఎంకాలే అప్పుడు నుం ఇంకానే ఉంది ల్యాబ్ మేట్స్ ఉన్నారు చూడు అప్పుటినుంచి ఉంది అదే. ఇప్పుడు అంత క్లోజ్ కాలే
సరే ఆగరా ఇంక కట్చేసి చేస్తా
ఆ సరే